ఏమ్ చేస్తున్నవ్
హాయ్ ఏం లేదు కాలి
మా ఇంటి దగ్గర ఒక్కడే డిస్టర్బెన్స్ వస్తుంది. అదేదో కొత్త బిల్డింగ్ కడుతున్నట్రు అందులో కబోర్డ్స్ ఇస్తారు, మళ్ళ ఏమి ఇస్తారు, ఒకటే డ్రిల్లింగ్ సౌండ్ వస్తుంది లే మీ దగ్గర వస్తానే ఏమో ఎండ, ఇంట్లోనే ఏమో సౌండ్, ఆ సౌండ్ ఒక ఇంకా ఉబ్బరు ఒకటి ఇంత ఉబ్బరిస్తుంది. ఇక ఉండేది సెకండ్ ఫ్లోర్ కదా సెకండ్ ఫ్లోర్ ఉండడం వల్ల అసలు ఎండ బగ బగ్గ మండుతుంది. మీది గ్రౌండ్స్ లో రాబటికి మీకు కొంచెం బెటరే ఉంటది. చల్లగానే ఉంటది కదా.
య తొక్కలే ఏది ఉంటే మాత్రం ఏం లాబాం మీకు ఏసీ ఉంది మాకు లేదుగా.
తిన్నరా స్కూల్కి పోయిరా పిల్లలు
పోయిరు
ఎప్పుడు టు తర్టికా ఫైవ్ కా వచ్చేది.
ఫైవ్ కి వస్తారు
ఇప్పుడు చిన్నోడు ఫస్ట్ క్లాస్, సెకండా
ఫస్ట్ క్లాస్
పెద్దది
సిక్స్త్
సిక్స్త్ ఓయమ్మా అప్పుడే నానే సిక్స్త్
ఆ వరియా
సిక్స్త్ అయిపోయి, ఇప్పుడు సెవెంత్ కు పోతుంద నెక్స్ట్ఇయర్.
అ లేదు లేదు ఫిఫ్త్, నెక్స్ట్ సిక్స్త్ సారీ.
ఇప్పుడు ఫిఫ్త్ అయిపోతుది.
ఫిఫ్త్ అయిపో సిక్స్ కు పోతది.
వామ్మో అప్పుడే నానే
ఊ
కానీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంత పిల్లలని స్కూల్ల్లో జాయిన్ చేసుకుంటలేరంటగా.
ఫోర్ కాదు సిక్స్
వాళ్ళప్పుడు బాగానే చేసుకోరంట గాని, ఇప్పుడైతే ఫోర్ ఇయర్స్ రాంది అంగన్వాడీలనైనా, స్కూళనైనా జాయిన్ చేసుకుంటలేరంట.
అవును సిక్స్ అన్నారు మరి
ఆ
సిక్స్ ఓ సిక్స్ ఇయర్స్ అనుకుంటా
ఆహా ఇంకా
ఆమే మా చిన్నయరలు అట్లా హెల్త్ బాగాలేదు అంటారు. ఏమన్నా అ అదే అంటావానే లే. లేకపోతే ఇంకా వేరే అంటావా ఏమనిపిస్తుంది.
ఏమో అమ్మ ఆమెకి ఆ ఏమో నాకేం తెలుస అమ్మ మీంకే తెలివాలి.
చుట్టనే నేను ఎవరిని అడుతానే నేను ఎవ్వరితో మాట్లాడుతన్నాను. ఎవరు తో మాట్లాడుటలేను, నీకు తెలుసు కదా నాకు రోజు మొత్తం ఇదే ఉంటుంది. ఏడకు పోతుంది ఏడంది నాకు కలవదానికి నీకు మాట్లాడ నీకీ.
ఉంటే ఉండొచ్చే మరి ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఆయే, హెల్త్ బాలే అంత ఏం ఉండదు. మరి ఇంకా అ అమే కి ఇంకా ఏమి హల్ ఇషూస్ ఉన్నాయివ మరి నాకు తెలీదు కదా, అప్పుడేమ అయింది అన్నావు కదా నవ్వు.
ఏమైంది ఆమెకు
ఏమో అన్నావే ఆమెకి హెల్త్ ఇష్యూసా ఇప్పుడు అన్ని హెల్తీ ఫుడ్ తింటది. ఏమో అన్నావు నువ్వు
ఆమే గురించి ఏం అల్లే నేను
అవునా అలా అమ్మ గురించి కదా అన్నది.
ఆ ఆమె గురించి అయిందో అప్పుడు కళ్ళునొస్తునాయి లేదో అన్నది. అప్పుడు డ్యూటీకి పోతుండే కదా కంపెనీలా కాళ్న నొస్తున్నాయి అంటది. కాళ్ళనొప్పిలో ఏమంటంది ఆమె పని చేస్తుండే కదా కాళ్నొప్పుిలో ఏదో అన్నది ఇకప్పుడెప్పుడో ఏదో అన్నది గుర్తు ఆవును గుర్తు పెట్టు బానే అప్పుడ ఎప్పుడు చెప్పినా అవును
అ
తెలివదే మా అత్త కలిస్తే మా అత్త దార్లో కలిస్తే ఏమనా మాట్లాడదామ అంటే అది దార్లో కలుస్తలే మా ఇంటికి కూడా వస్తలే ఈ గణ పని కట్టుకొని నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామా మాట్లాడేంత ఇంటెన్షన్ నాకేం లేదు ఆ మాకా వి విషయం ఈ రోజే తెలిసింది ఆయన ఫోన్ చేసి మరి పెళ్లి గురించి అడిగుతే ఎట్లా వస్తురాని అడిగితే ఆమె ఏం రాదు హెల్త్ బాగాలేద అని చెప్పు తుండు మరి ఉన్నది ఉన్నది చెప్పాలిగాద మరి ఈనకైనా మరి నీకు చెప్పొచ్చు కా ను్వు అడదని నేను ఎందుకు అడుగుతా ఆ ఇదని మాట్లాడుతును సొంత అన్నతాములు చెప్ కొరేకుడు మనీకు నీదే ఏదైనా ఉంటే నువ్వు నాకు చెప్పవా ఆ వాళ్ళు చెప్పుకోరా ఏంది అట్లా ఎం మ అర్థం కాలి అదే
ఏమో ఒక్కొక్కరు మంటాలతే ఒక్కొక్కలా ఉంటది
ఆ నాకు పొద్దున నేను ఐబ్రోస్ కి పోతుంటే నాకు అక్కడ కనిపించిండు బండి మీద డ్యూటీ పోలేద అంటే పోలేదు అన్నాడు మరి ఆమెకు బాలేదని చూపియా అని మరి ఎందుకు పోలేదో అని నేను అడగలేదు ఈగ ఈయన ఈయన అన్నా నాకు అడ కనబడ్డాడు మరి ఇ్ డ్యూటీకి పోలేదా అంటే పోలేదు అన్నట్టు అన్నాడు మరి ఆమెకు ఏమన్నా చూపినికు ఏమో అలానా అడిగే దాక ఇంకా మనకు కూడా మేస్తే తెలీదు మరి దాని హల్త్ బలేద నార్మల్ గా పెళ్లికి రాక కార్లనపోయి రాడానికి కూసినా ఆదే కదా బండి మీద కాదు కద కుసో నే కడ బారు మోషేద ఉంద తయారై అయితిని రావడంమే
మీ మిషిన మాకు తెలిసిినండొచ్చు
మిషన్మాకు తెలుసు కాని మిషన్ నామకి నేను ఏ మషినమే
జి మీకు అక్క అయితుదేను అకా
సుట్టాలా మష
ఆ చుట్టాలమె మీ చుట్టాలమె మిషన్ ఆమెకు తెలిసినండచ్చు వాళ్ళ ఇంటికి రోజు మార్కెట్ కలిసిపోతారు టీవీ చూస్త ఇస్తరు కదా
వాళ్ళకి తెలియదు అంటలేను వాళ్ళకి ఏటు సడ్ తెలుసు నేను వెళ్ళక టూ ఇయర్స్ అవుతుంది నేను అడగాను కదా ఇప్పుడు నేను ఏదైన్నా అడిగిననుకో ఏమైనా వాళ్ళ గురించి టాపి ఆమె గురించి అడుగుతుంది అనుకుంటది కదా
అ
మనండైరక్ట్ ఒక గురించి అలాని అడిగితే మాకు అవసరం ఉంంది దీని కోసమే వచ్చింది దీని గురించిే తెలుసుకోవడానికి వచ్చిందినే అదొకటి థాట్ వెళ్ళిపోతుది అందుకే వాళ్ళంతర వాళ్ళు చెప్పడం వేరు మనం అడగడం వేరుంటదిగా
అ
నాకు అంత అవసరం కూడా లేదు అ లో అప్పుడ అది ఒకటి ఉంటది కదా క సిటీ అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అయ్య మా అట్టయితే కొంచెం బెటర్ ఆమె డైరెక్ట్ గా అడిగి మాట్లాడిస్తే గాని ఆమె మిష్టమే సో డేంజరస్ ఆమె ఆమెనసలు గు పిన్ను కూడా అడుగొద్దామని పి ఇన్ను కూడా అడుగొద్దా సలు అడిగినావంటే న అంతా వరస్ట్ తువింక్ అవుతుండదు
మ్మ్
ఇంగ మత్తం అంటే ఇంకా లైట్ ఆమె అంతేం లేదు గాని ఈమె వేరు ఆమె వేరు గదా
అంతే మిషిన మత్తా కనిపిస్తలేదా బయట మరి
కనిపించింది గాని అక్కడ వాళ్ళ గేటు దగ్గర కూసుటుంది ఆ ఇది రోడ్ రొ కరిపాయింట్ తెలుసుగా రోడ్కుంట చూడు
వందికడి
అదే చెప్పేదిను అయితే కరిపాయింట్ టు రోడ్డు ఉంది కదా ఆడా ఆడ మా మామ గుస్ తుంటాడు ఆడ కూసుంటానేమో నాకు దార్లా కదా పొయ్యే దార్లోనే కాబట్టి ఆడ నిలబడి మాట్లాడ్నీకి ఉంటది వాళ్ళ గేటు దగ్గర అంటే అక్కడ ద త పోవాలి నాకు అక్కడ దాకా పోవడం కూడా ఇష్టం లేదు
మ్మ్
అక్కడ దాకా పోలం అక్కడ అరుగు మీద కూసుంటుంది అక్కడ స్టెప్స్ ఉంటాయి మెట్లుం టయ్ ఇక్కడ ఉండవు ఇక్కడేమో మా మామెప్పుడు ఇక్కడ మెడికల్ షాప్ ఉంటది అక్కడ మెడి ప్లెస్ అడ గుసుట్టాడు డై డైరెక్ట్ ఏమంటారు రోడ్కే అనమాట అది మాట్లాడ్నికి చాన్ సుందక్కడ కూసుంటే ఆమె ఆడ కూసుంటలేదు మరి ఏం ఇవాలె ఆమె వచ్చినప్ అప్పుడే చూద్దం కెనాటంతా ఇప్పుడేగా తెలిసింది మ్యాటర్ తెలుస్తదిలే
అ
ఆళ్లకు తెలవకుండా ఏమి ఉండదు నా తెలిసి గాని
మ్మ్
మరి పెద్ద ఆమెని అడిగినవా అంటే పెద్ద అమ్మాయి అంటే మేము అ హౌస్ తెలిదు నేను అడగను నాకు అవసరం లేదు అంటుంది
మ్మ్
ఏమో వీళ్ళ వస్తలేరు ఆళ్ళు కూడా వస్తారు అలాగే మేమే మా ఫ్యామిలీ అంతా పోవడం అవసరమా అన్ నాకు అనిపిస్తుంది ఏమంటో పిల్లల్ని తీసుకోవాల వద్దా ఏమం
అంత దగ్గ అంత దగ్ ఇరులా తూ అందరు ఉనికి
ఏ మా అత్త తరపున వాళ్ళు అందరు దూరం వాళ్లే ఇవడదే మామ వాళ్ళ సైడే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు వీళ్ళ కలుస్తారు కదా వళ్ళ మెయిన్ వీళ్ళు లేకపోతే వీళ్ళలకు పనులు నడవవు ఈ ఉండాలి మెయిన్
పిల్లలద్దు
నేను కూడా వద్దండి
ఏ మధం మ్మ దగ్గర చుట్ట అలా ఓ పోను ఎండగొడుతుంది పిల్లల తోడవరులేదంటని రాలేదంట
ఆయన కారు తీసుకొని వస్తున్నాను రమ్మంటుండు నేను రానంట నేను రానంటే ఇప్పుడు ముఖం ఎంత మారుస్తాడు
నీ ఇంటి పల్లా లే కూడాడ సుట్ న అంత దగ్గర సుట్టిక పోతలే ర మధ్య పేలిలకి
ఇంక ఈన బట్టలంట చెప్పులంట బూట్లంట అది ఈ రోజే కొంత అన్నాడు ఈ రోజు కొంతా అన్నాని అన్నాడు అంతెలమే అది అయ్యింది ఇక న ఇం కొంచెం మాట్లాడలేసేపు తర్వాత మర్చ పె నట్టుండ అనదా
అ
నేను ఒక్కదాన్ని నేను అది ఇది చెప్ నేను ఒక్కదాని వస్తే నాకు బోరు వస్తుందేమ నేనేం రానంటా ఏమంటాో చూస్తా
ఆవును
ఇక పిల్లలు కూడా ఆడించి పెడదాం అంటే ఇక మాయి ఉంటడ ఉండ ఇప్పుడు వీళ్ళు కూడా ఇంకా కన్ఫామ్ తెలియదు ఇప్పు మల్ళ డా నైట్ అ ఫోన్ చేయాలి మరి ఎవ్వరని ఉంటారా లేదా అని
వూహ్ వ్
మాట్లాడుతుండూ ఒక్కనా మస్తు కోపమస్తు కార్ దగ్గర్ నే ఒక్క రోజు ఖర్చు పెడితే ఏం సావవులే అని మాట్లాడుతున్డు ఈయనకాడ కా కారిపోతున్నాయి అన్నట్ మా మర్దికి అసల్ ఏది ఇంట్రెస్ట్ ఉండదు ఈడే అందరినీ లేపుతుంటడు కట్టె పెట్టి
వూహ్
వస్తున్నా అని గూడా అనడు ఈమెకు బాలేదు నేను వస్తునో రానో అన్నట్టుండు బయ్ అంటే బయటికి పీయదు గదా వాయ్స్ ఏ వస్తవా రావా ఏదోటి చె పూ రాకుట్టెట్లా ఏదో అంటుండు
వూహ్ రాకుటెట్లా అంటుండా అబ్బు
ఆ రాకుంటేట్లా అంటాడు ఈమోన్నా మని బూతులొస్తాయ్ గాని ఆహ్ అదే గదా అంటే చుట్టాల్ గదా తెల్సు గదా యీన పిలిస్తే ఎప్పుడెప్పుడా అన్నట్టుంటది ఇగ
అదె అదే
ఆ ఇప్పుడు ఇప్పుడు నేను వస్తానే ప్పి పైసలిస్తా అన్నాడు బట్టలకీ ఇప్పుడ్ నేను ఐ ఉల్టాస్ ఇప్పుడు ఏమన్నా అన్నాననుకో నేను రావాలా ఇదంటే ఇంగెం మోఖం ఇంత మారుస్త ఇంప్రెస్ లేదు గా నీ నీ ఇగ లక్కి రానుంటూ అయ్ అ రావ్ వాళ్ రానంటురూ ఏమో ఏమైతదో
కారైన ఏదైన
నెన్ అదే జెప్పినా మా ఎందీ మా సిస్టర్ వాళ్ళది దానికి అట్లనే అయ్యిందీ ఇట్లా వామ్టింగ్స్ అయినాయ్ పడలేదు నువ్ ఐదన్ చెప్ చెప్పినా ఆ అదీ ఏపుర్ అట అర్థమైందిలే నువ్ ఎక్స్ప్లెనేషన్ ఇయ్యకు అన్నడు మార్నింగే చెప్పినా